ఆ వెంకీ. స్తుందండి మీకు ఇన్పిస్తుందా.
వినిపిస్. స్తుందండి, ఉగాది శుభాకాంక్షలండి మీకు.
సో మచ్చ్ అన్. మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి. ఉగాది శుభాకాంక్షలు.
మాకు తన్య, మాకు ధన్య, మాకు చెప్పినందుక్. కు ధన్యవాదములు. మీ మీ కుటుంబ సభ్యులకి గూడా, మీ స్నేహితులకి గూడా హ్యా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పండి.
ధన్య. ఫ్యామిలీకి అందరికి.
కుటుంబము అలాంటి అందరికీ చెప్పండి.
హ్మ్ అందరికి చెప్తానండి.
ఏం చేస్తున్నారండి, ఇయాళ. బూరెలు చేసింరండి మా ఇంట్ల, భక్షాలు ఇంకా, వడియాలు చేసిన్రు సూపర్ ఉన్నాయండి.
అవునా అండి మా ఇంట్ల కూడా చేశారు. ఆ ఉగాది పచ్చడి. చేశారు బూరెల్.
ఎలా చేసారండి ఉగాది పచ్చడా.
పూరీల్ జేస్.
ఉగాది పచ్చడ ఎలా చేస్తారండి.
ఆ ఏముంది అంటే నేన్ నీ బయటికి వెళ్ళాను, గాని మమ్మీ వాళ్ళు చేశారు. అదే అండి మామిడికాయి, బెల్లం తెలుసు తెలుసు అండి.
మోస్తది మళ్ళ.
నా పెళ్ళానికి నేనే చేస్తాలేండి.
అవునా అండి, ఎంత మంచోలండి. మిమ్మల్ని ఎవర్ చేస్. కుంటారో కానీ చాలా అదృష్టవంతులు అనుకుంట కదండి.
అవునవునండి నాకు అన్ని వంటలు వచ్చాండి. నేను
వంట మాస్టరా అండి మీరు.
అంటే నాకు రూమ్ తీసుకున్నాను. అది నేను చదువుకునే రోజుల్లో రూమ్ తీసుకున్నా నేను. అట్లా నాకు అలవాటు వంటలిగా.
అవునా అండి మీ దోస్త్ లెవ్వరు వంటలు చేయరు కదా అండి అందుకే మీరు వంటలు చేస్తుర్రెక్కువ
కూ తినమండి పారేస్తాం
అవునండి మీరు ఎక్కువ ఏం కూర తింటారండి మీకు ఏమి ఇష్టం
అన్ని అది ఇది అని ఏం లేదు అండ్ అంది అన్ని తింటాము
మీరు తలకాయ కూర తిన్నారా ఎప్పుడైనా
చాలా సార్లా
అవున్ అవునా అండి నేను ఎప్పుడు తినలేదండి తినాలి
అవునా ఎందుకు అట్లా మరి, చిన్నప్పటి నుంచి తినలే
ఆ మా మా ఇంట్లా మాంసం తినరండి అంటే ఒక పక్షిని జంతువుని చంపొద్దు అంటారంట మా తాత వాళ్ళు
అయ్యయ్యో అట్లా ఇట్లా మరి
ఉమ్ ఇంగ తప్ తప్పదు కదండి ఇక ఆకుకూరలు పప్ ఊకూ కూరగాయలే తింటమండి మా ఇంట్ల మాత్రం చాలా వంటలు చేస్తారు ఆ కాదండి అట్లేం కాదండి కుర్ కుటుంబం అలా తినొద్దంటా అండి మా తాత నుంచి మా తాత్ తిన్లే మా నానమ్మ తిన్లే
అంటే మీర్ తరతరాల నుంచెలి పాటిస్తూ వ స్తున్నారు
ఆ అవునండి అసలు మీర్ ఎలా గేజ్ చేస్తున్నారండి మొత్తం అసలు
అంటే అలా అంటే మనం అన్ని చాలా చూసినామండి చూసి చేసి ఉన్నాం కాబట్టే చెప్తున్నాను
అవునండి మీరు ఈరోజూ ఏమేమి తిన్నరో చెప్పండి నేను కూడా అలాంటి వంటలు ట్రై చేస్సా
ఆ ఇందాకనే డాడి బయటికెళ్ళేసి చికెన్ తెచ్చాడూ
ఈరోజ్ చికెన్ తినొచ్చా అండి పండగ రోజు
ఆ తినొచ్చు మేము ఇక్కడ చాలా మంది ఇక్కడ దేవున్ని చేసుకుంటమ్ అంటె మాది మొన్ననే అయిపోయింది ఎల్లమ్మ దేవుడు సమ్తింగ్ అ ఇట్ల ఇట్ల అని చెప్పేసి
జ్ అంటే ఆ పండుగకి పం స్వీట్ చేసి పెడతారు అన్నమాట దేవుడి దగ్గర
అవునా
మ్మ్
ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి
మా ఇంట్లోనే అండి ఈరోజు పండగ కదండి ఇంటికి రమ్మంటే వచ్చాననమాట
అవ్అ ఒకటి కొత్త మూవీ కూడా వచ్చిందండి
ఏం సినిమా అండి ఏం సినిమా అండి నక్ తెల్వదండి సినిమాలు నక్ అప్డేట్ అంటే అసలు నేను తెలుసా అండి సినిమాలు చూడను ఇ
పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ దును శ్రీలి డ
బాగుంటది అనుకుంటా కదాండి శ్రీలీలా
మ్ అవునవునండి చాలా బాగుంటద ఆమే నా కో ఆ మొక్కమని ఇసిపెడితే మల్ల మిగతా హీరోయిన్లు ఫీల్ అవుతారు కదండీ
అవునండి మీకు మీకేమైనా లవ్ స్టోరీ ఉంటే నాక్ చెప్పండి అలా ఉండాలి ఇలా ఉండాలనే ఏమన్నా కోరిక అంటే ఉందా అంటే లైక్ అమ్మాయి ఇలా ఉండాలి నాకు వచ్చే భార్య ఇలా ఉండాలి అని అనుకుంటున్నారా ఎప్పుడైనా
అట్లేమి లేదఅండి వచ్చినాక బాగు బాగుంటే చాలా అండి వాళ్ళ గతంలో ఏమైందో నాకు అవసరం నా దగ్గరకు వచ్చినాక బాగుంటే చాలానే నాకు బా
మ్ అంటే మీ ఇంట్లో వాళ్ళని మంచిదగా చూసుకోవాలి కదండి
మనం ఇప్పుడె ముందు చూపుకి ఏమన్నా కోరుకొని మల్ల వాళ్లు మనకు నచ్చినట్లు లేకపోతే మల్ల మనం బాధపడదాం కదండీ
అవ్ను అవునండి మీలా ఎవరి ఆలోచించరండి
మ్ మరి మీరు ఒప్పుకు మరి మీరు ఒప్పుకుంటే ఏ లంజె
ఆగండి మీరు గిట్ల కాదండి చదువుకుంటున్నానండి నేను జాబ్ రావాలండి మా ఇంట్లో సంబంధాలు చూసినప్పుడు మీకు చెప్తాలేండి.
ఆ చూడండి నేను కూడా చూస్తున్నాను
మీకీ అంటే పల్లెటూరు అమ్మాయి ఇష్టమా లేకపోతే, పట్నం అమ్మాయి ఇష్టమా అంటే దాన్ని బట్టి నేను చూస్తా.
ఎలా నేను గూడ నేను గూడా చూస్తున్నానండి.
చూడండి మీరు కూడా చూడండి వెతకండి దొరికితే చెప్ అండి పెళ్లి పెళ్ళికి నన్ను పిలు
కని ఈ కాలంలో నేను అను కున్నట్టు అంటే ఎట్లా అంటే ప్చ్ ఈ కాలంలో అట్లా ఏం లేరు కదా అండి అమ్మాయిలు అంతా కరెక్ట్ లేరు కదాండి.
అమ్మాయిళెందు లేరండి అమ్ అబ్బాయిలే అండి అమ్మాయిలను అమ్మేస్తున్నారంట కదా ఆ దేశాలకి.
లేదా అండి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా అంటే
మ్మ్
ఈ కాలం అనేది అదే అండి నేను అనేది.
నేననేది కూడా అదేనండి కాకపోతే అబ్బాయిలు మంచి గా లేరంటండి అమ్మాయిలుని
అబ్బాయిలు మోసం అబ్బాయిలను మోసం చేస్తున్నారండి అమ్మాయిలు. చాలా మంది
నేను ఈ విషయం తెలుసు నాకు కూడా కానీ, అబ్బాయిలు కూడా అండి చాలా మంది ఇట్ల ప్రేమిస్తా అంటారు ప్రేమించినంక ఒక్ ఒక మాట ప్రేమించిన ఆ పెళ్ళైనంక ఇంకొక మాట మాట ట్లాడుతారండి.
అప్పుడు చేసిన కానీ అందరూ ఏమో గాని నేను అట్ల కాదు అండి నేనైతే చాలా మంది నాకైతే ఇంతవరకు ఏం లవ్ స్టోరీలు ప్రేమ కథలు అయితే ఏమి లెవ్వండి.
నా నాకు ఒక ఆయన అంటే ఫుల్ ఇష్ ష్టమండి అసలు దేవుడు శ్రీ కృష్ణుడు అనమాట రాధా రాధా దేవి వాళ్ళ ప్రి అంటే ప్రేమికుడా సంథింగ్ ఏమంటరు కదా అండి నాకు ఆ దేవుడు అంటే ఫుల్ల్ ఇష్ ష్టమనమా ట రోజు ఆయనని స్మరిస్తూనే ఉం ట అనమాట న నార ఎట్లా నా రాతలలో ఉండడు కృష్ణుడు. నేను రాధాదేవిని కాబట్టి నా కృష్ణయ్య నా కన్నయ్య అంటే చాలా ఇష్టము అనమాట
నేనే కదా అండి ఆ కృష్ణున్ని
హ్మ్ హు మీ పే ఆ ఆ ఆగా మీరు అలా మాట్లాడొద్దండి ఇంగ మీకి ఈ విషయం తెలుసా అండి. మా ఇంట్లో బల్లీలు ఉన్నాయండి ఎట్లా పోవాలండి బల్లీలు.
ఆ నాకు కూడా తెలియదండి అది ఎట్లా వెళ్ళలో
అవునన్న చాలా ఇష్టం అండి కుక్కలు అంటే కుక్కలు పెంచుకునే వాళ్ళంటే కూడా నాకు చాలా చాలా చాలా ఇష్టం అనమాట
మాకు మూడు కుక్కలు ఉన్నాయండి కావాలా మీకొకటి
కుక్క పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇయ్యండి కానీ కుక్కలు అంటే నాకు భయం అయితందండి దగ్గరికి మా ఇంట్లో కుక్కల్ని పెంచరని నన్ను పెంచడమే దండగా అంటారంండి
అయ్యో అట్లయితే ఎట్లండి మరి
హ్మ్ అంటే ఇంగా అట్లే ఎమన్ వాళ్ళంత కోరు కాకపోతే నేను అనుకుంటాన ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చిందంటే నేను కుక్కలనింది కుక్కల్ని ఎందుకు అండి మనుషుల్ని కూడా సాదుకుంటా అంట
హ్మ్ హు
దత్త తీసుకుంటా అండి ఒక అబ్బా బ్బాయినైనా ఒక అమ్మాయినైనా
చాలా మంచి పని అండి అది
హ్మ్ ఈ పెళ్ళిళ్ళు ఈ పేరంటం విడాకులు గొడవలు ఆప్ మ్మో నా వల్ల కాదండి పెళ్ళి అంటేనే భయం అవుతుందండి ఆయన ఎట్లా వదిలేస్తాడు ముందు ముందు ముందు జాగ్రత్త తోటి ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుంటా నేనే
కొని బతికేయడం అండి నా దృష్టిలో
అవునండి అసలు అట్ల ఎట్లండి అసలు కాలం అసలు మరి ఘోరం ఇయ్యాల ఏం మాట్లాడు తుర్రో అర్థమయితలే రేపేం మాట్లాడుతుర్రో అర్థం కావట్లే ఇంకా ఇయ్యాళున్న మాట రేపు ఉండట్లే ట్లేదండి అసలు సమాజం అట్లా చెడిపోయింది
అవునా అండి
అందుకేనండి నాకు ఎవ్వరిని నమ్మాలని లేదు అసలు ఫస్ట్ నేను ఎవ్వరిని నమ్మను సో నాకైతే మాద్ త్రం ఒక పిల్లని తెచ్చుంటా మిస్ స్టర్ శెట్టి మీ మిస్టర్ పోలి శెట్టి ఒక సినిమా ఉంటది తెలుసా అండి మీకు
హ్మ్ చూడలేదు అండి
చూడండి మస్తుంటది ఆ సినిమా హ్మ్ అందులో వాళ్ళ పిల్లని తెచ్చుకుంటరో మరి ఏమో నాకు కూడా తెల్వదు అన్నమాట ఆమె లెక్క చే
బతుకులు గడవయండి కష్టం చేసు కూంటేనే మా బతుకులు నడుత్తయి
మీ పొలం పని చేస్తారా అండి
చేస్తామ అండి పొలం పని చేస్తాం, మేము ఏమన్నా పని చేసుకుంటే మాకు పూట గడుతాదండి.
అవునండి మా ఇంట్లోనేమో మేము గుడా చాలా పేద్ కానీ నాక్ పేదోల్లంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి అన్ని తెలుస్తయ్ కదా అండి ఎట్లా సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉండాలి ఎలా బతకాలి అని అన్ని తెలుస్
అవన్నీ తెలుసు మళ్ళీ ఇంకో అంటే అంటే మా పేద ఇప్పుడు మా పేదోళ్ళు ఏంటిదంటే చాలా ఆశలు ఉంటయండి మేము ఆడికెళ్ళాలి ఇడికెళ్ళాలని కానీ ఎక్కడికి ఎళ్ళాలేం కదాం పేద వాళ్ళం మేము
ఆ మీరు మీరు ఈ ఎండాకాలం హాలిడేస్ లల్ల మా ఇం టికి రండి మంచిగా మా మా అమ్మగారు అన్ని వంటలు చేసి పెడుతది
ఓకే అండి వస్తాం అండి
అవునండి మీకు మ్ మీ ఇంటి దగ్గరా ఏమైనా వుడ్ పొలం పని రోజు పోతరా అండి మీరు
ఆ రోజు ఎల్తమండి ఆ టైమికి నీళ్లు పట్టనీకో ఒడ్లు పెట్టనీకి వెళ్తాం అండి ప్రతి ఒక్కరు మోటార్ ఆన్ చేయనికి బంద్ చేయనికి మా ఊరికి రండి అండి మేము తీసుకెళ్తాం కానీ మదీ చిన్న గుడిస అండి మరి మీరు ఉండగలుగుతారా అండి
ఏం కాదండి గుడిసయినా చాలండి సంతోషంగా ఉండ దానికి గుడిసె అయితే ఏంది బిల్డింగ్ అయితే ఎందండీ
అదే అండి ఉన్నంతలో మేము సంతృప్తి పడతామండి అంతే
అవునండి ఆ సంతృప్తి నాకు గూడా ఉందా అండి మరీ
ఉందండి మీరు మా ఫ్యామిలీకి వస్తే
నేను వస్తానీ తప్పకుండా మీరు పిలువాలేగాని భోజనం తినడానికి కైనా మీ ఇంట్లో అంట్లు తోమడానికి కూడా వస్తాఅండి స్నేహితుడు వాళ్ళ ఇంటికి రావడం తప్పు లేదండి స్నేహితుడు వాళ్ళ ఇంటికి తప్పు రావ తప్పు తప్పు లేదండి రావచ్చు
అదే అండి ఈ మాట అన్నందుకు నాకు చాలా సంతోషం అండి
మీకు కూడా చాలా ధన్యవాదాలండి నేను వెళ్ళిపోతున్నా నండి మా అమ్మగారు విలుత్తున్నారు
ఓకే అండీ